హలో
హా
ఎంతసేపు పట్టినావా
హ్ సర్లే
ఆ
చాంద్ ఏమన్నా ఫోన్ గాని మెసేజ్ కాని చేసిందా
నేను చేయలే మెసేజ్
నువ్వు ఫస్ట్ నేను అడిగిందానికి చెప్పు
నేను యాక్చువల్ గా ఒక రీల్ పెట్టింటే దానికి రియాక్ట్ అయ్యిందిండి దాని తర్వాత తర్వాత కన్వర్జేషన్ బిల్ చేసిన రూమ్ తీసుకుందామన్నా ఒక పది రోజుల్లు లో వస్త పోతా అనింది ఐ మీన్ కాలేజ్కి పోతా అనింది పది రోజుల్లో పోయి ఏ తమమ్మ హాస్టల్ ఆ అన్నా అనింది తూ దొబ్బెయ్ అండి మీరిద్దరు అన్నా ఏమైంది అని అడిగితే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇట్ ఇట్లా అని చెప్పి చె పితే ఆ ఆయమి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నట్లే అనింది అ యమీ ట్రై కూడా చేయలేదు ఒప్పుకున్నట్లే అని మీరు ఎట్లా చెప్తారు అన్నా
అ
హ సరేలే ఆయమ్మి ని నువ్ అడుగు నేను అడుగుతా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం అడుగుతుద్ది మన చూద్దాం అని నాకు రావడానికి ఇంకా వారం రోజులు పడుతుంది కదా ఆ లోపల సెట్ అయితే రూమ్ లో జాయిన్ అవుతాం లేదంటే ఇంకా హాస్టల్ అని
ఆ
ఆ
అంతేనా నువ్వేం చెప్లాలేదా ఇంగ
ఉహు నీకేం చెప్పింది
హాయి పెట్టిందా
ఉ నువ్వు హాయి వెట్నవా
క్లాస్ లో ఉన్నానువి నేను మళ్ళా మధ్యాహ్నం తినేటప్పుడు చూసిన
ఆ
మళ్ళీ అప్పుడు హయ్ పెట్న
ఆ
అదే అంతే ఇంకా అది చూడను కూడా చూలే దాన్ని ఇంకా
ఆ అమీ యాక్చువల్ గా ఆ ఇల్లు షిఫ్ట్ అవుతున్నారంట ఆ పనిలో బిజీగా ఉంది ఆ క్లీనింగ్ ఇంగ పెయి టింగ్ లో హెల్ప్ చేస్తున్నాదా ఆంటీ కి దానికి అంటే వారం రోజులు పట్టేది ఆ యామికి ఈ
సరేలే
ఇంకా చూడలేదా ఇమ్మి
ఆ
ఇంకా చూడలేదా ఆ అమ్మి ఎప్పుడు పెట్టినావు నువ్వు
అది పెట్టిన ఒక టూ అవర్
హు ఆాాా హలో హలో హలో హలో హలో హాట్ ఇన్ ది ఎండ్ క్రాస్ మై హార్ట్ హౌ టు డై శ్రీ హలో అస్ అ మారాజ